హలో
హలో
ఏం చేస్తున్నారండి
హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేదండి ఖాళీగా కూర్చుని ఉన్నాం
ఏదన్న బిసినెస్ పెడదావా
ఏ బిజినెస్ పెడదాం
ఏనా బట్టల బిజినెస్ అతేనా హోటల్ బిజినెస్ అయిన ఎలా
బాగానే ఉంటది సేల్ అయితే పెట్ట
రన్ అవుతుంది అనుకుంటున్నారా
ఏమో నాకైతే అంత ఐడియా లేదు
మంచి క్వాలిటీగా మంచి క్వాలిటీ పెట్టాలి
ఉ అవును మరి
ఏం చేద్దాం అనుకుంటున్నారు
చూసి పెడదాం
హ మంచి డిజైన్స్ మంచి వర్క్ శారీస్
ఓ
రెడిమేడ్ బ్లౌజెస్ అలాంటివి పెడితే బావుండుద్ది అనిపిస్తుంది డ్రస్సెస్ కుర్తీస్ టాప్స్ రెడీమేడ్
వర్క్ బ్లౌజెస్ బావుంటాయన్ టారా
ఆ బాగానే ఉంటాయి ఈ మధ్యలో అవే ఎక్కువ తీసుకుంటున్నారు కదా
ఊ ఉమ్ సేల్ అవుతయా
ఆ సేల్ అవుతాయి సెంటర్లో పెట్టాలి
ఉమ్మ్ అది సెంటర్ లో చూడాలి మరి
హ
చూసి పెడదాం
చూసి పెట్టాలి
మ్మ్
ఇంకేం చేస్తున్నారు
ఊమ్మ్ ఇంకా కొత్త కొత్ త్త వెరైటీస్ ఏమన్నా ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పెట్ ట్టాలి చూసి
అవును బాగున్నారా అందరూ
అందరూ బావున్నారు మీరందరూ బావున్నారా
మాని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా కూరేంటి ఇవాళ
ఇవాళ పప్పు చేశా
షాపింగ్ యాక్
గోంగూర చేశాను
మీ అమ్మాయి ఏం చేస్తుంది
మా పాప ఆడుకుంటుంది
మ్మ్
అ మీ బాబా ఏం చేస్త నాడు పెద్ద బాబు
ఇప్పుడే ఆడుకుంటున్నాడు
హ
పోొ్యి ముట్టిచ్చా ఇవాళ సిలిండర్లుతే ల ఎంట
ఇద పర్వాలేదు పొయ ముట్టిచ్చారు మీరు ఏం వండుతున్నారు
అన్నం కూర ఉంతాం
పొయి మీద వండుతుంటున్నారా
వండితాంరేపట్ నుంచి
రేపటి నుంచి స్టార్ట్ చేస్తార వండడం
కుండీలో తెచ్చుకున్నాం అవి కడిగి పెట్టాం
కుండలు తెచ్చుకున్నారు
హ
కుండలో అ న్నం చాలా బాగుంటుంది కు కుండల కూరలు చాలా రుచిగా ఉంటాయి
అవును
ఆ బాగా టేస్ట్ గా ఉండండి బాగుంటా
హామ్ పురాతన కాలంలో అవే ఉండారు కదా మరి
అవే వండుతున్నారు కదా ఇప్పుడు అది ఎవరు వండుతున్నారు ఇప్పుడు అది వండటం లేదు
వండే సీజన్ వస్తుంది కదా
హ ఇవాళ రేపు గ్యాస్స్లిడర్ కొట్టలేదు గ్యాస్ లో చాలా ఇబ్బంది అవుతుంది
యుద్ధం జరిగి
అవు
వాళ్ళు కొట్టుకోవడం ఏమో లే ని మేము చూస్తున్నాం
మేము ఇదైపోతున్నాం మీ జలో గ్యాసిలు తెరకక మనకి ఇబ్బంది పెట్టేస్తున్నారు బాగా ఏమొండుతున్నారు ఇవాళ వంట
ఇంకా డిసైడ్ అవ్వాల
ఈ
ప్రిపేర్ చెయాలి మరి
ఉ
ఇంకేంటి విషయాలు
చెప్పండి మీరే ఏముంటాయి మాములుగా వంట చేసుకోవడం తినడం చేసుకోవడం తినడం అంతేగాండి
ఉహూ ఎల్లారా అన్నయ డ్యూటీకి
వెళ్ళారొచ్చారు వెళ్ళొచ్చారు ఇంకేంటి ఏం చేస్త స్తున్నారు అత్తయ్య గారు ఏం చేస్తున్నారు మామయ్య గారు అత్తాయ్య గారు
మా అత్తాయ మా మా అబ్బాయిని ఎత్తుకొని ఉన్నారు ఏడుస్తున్నాడు జగా
చిన బాబు బాగా ఏడు తడు చిన్న బాబు
ఆ
ఏమన్నా తినిపించారా టిఫిన్ అలాంటిది
ఇప్పుడేం తినిపిలా మజ్జిగ తాగి తాగిపిచా
ఉ
ఇద్దరికి పెద్దోడికి చిన్నడికి కొంచెం కొంచెం ఏసిచ్చ
ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అదే ఏదో ఫంక్షన్ ఉందంటున్నారు స్కూ లో ఎప్పుడు అది
ఆ ఎప్పుడో మరి నాకు తెలీదు ఉందంట
ఉహూ ఏదో ప్రోగ్రామ్ జేస్తున్నాడు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాడు మీ బాబు
ఫేవరల్ పార్ ఏ చేసుకున్నారు ఎందుకు వాళ్ళు చిన్న పిల్లలు కూడా నేర్పిస్తు వస్తున్నారు డ్యాన్స్ మా అబ్బాయి కూడా వస్తున్నాడంట
ఏ పోనీలెండి బాగావేమని చెప్పండి
మీ అమ్మాయిని ఏపిస్తున్నారా
మా స్కూ ఈ వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ అయిందో లేదో తెలీదు క్లారిటీగా
ఉ
ఇంకా మాకేం ఇన్ఫార్మ్ చేయలేదు
అవునా మాకు ఎవరు చెప్పలేదు ఎక్కడ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చెప్పింది
మ్ మాకు ఇన్ఫామ్ చేయలేదు ఇంకా మాకు ఇన్ఫామ్ చేస్తారు ఇన్ఫామ్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది
బాగున్నారా మీ ఇంటి ముందేళ్ళు
అందరు బాగున్నారు
మ్
కొంచం లేదు
అ అంత అప్పు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు
పెట్టుకున్నారు మర ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళ తెలియాల, ఎప్పుడు అడిగినా అటుకో పది మంది వది మంది చెప్న్నారు వాళ్ళు
న్ని మంతలు గడిసిపోతాం అ మాత్రం డబ్
ఇవ్వడం లేదు అది ఏదో ఒకటి చెప్తున్నారు ఏదో ఒకటి చెప్తున్నారు ఏ ఏదో ఒకటి చెప్తున్నారు మ్ చెప్పలో
డబ్బులు ఇస్తే కొంచెం బిజినెస్ అయినా పెట్ తిన్నే మాది
మ్ స్టార్ట్ చేయిచ్చు అక్కడి అక్కడగిన ఇక్కడి అక్కడ ఆగి ఆ ఫస్ట్ లో చేస్తాం అది ఇది అని చెప్ ప మాటలు చెప్పి తీసుకున్నారు
హ
ఏవో నను చెప్పటికి ఇలా ఇలా చెప్తున్నారు ఇవ్వండి అన అడి కేటప్పుడుక కోవడం లేదు
మీరు దేని మీద వండుతున్నారు ఇప్పుడు పొయ్యి మీదనా గ్యాస్ మీదనా
ప్రస్తుతానికి గ్యాస్ అయితే ఉంది ఇక గ్యాస్ అయిపోతే చూడాలి ఎప్పుడు దాకా వచ్చిందో అప్పుడయిపోయిందో తెలీదు
బుక్ చేసారా మరి
బుక్ చేస్తున్నా బుక్ అయిిన కూడా వెంట వెంటనే ఇవ్వరు కదా
అవును ఇరవై ఇరవై ఐదు రోజులు ఆగాలంట
అయిందని చెప్పి చెప్తున్నారు
మేము మొన్న బుక్ చేసాం వచ్చింది ఒకటి ఈగ సరి పోవడానికి వస్తుంది
ఇకేంటి చాలా
మన్నం అన్న అన్నం అంత వరకి పొయ్యి మీద వండుకోండి పిల్లలకి స్నానాలు కూడా వ్యాస్ మీద వాడకండి.
ఉ అంతే
పోయి మీద పెట్టుకోండి భోజనం ఒకటి మా టీ టీ చేస్తారు కదా టీ ఒక్కటి స్టవ్ మీద చేసుకొని టీ క స్టవ్ మీద రిపో
కుండ తెచ్చుకొని ఊర్లో వండుకుంటే బాగుంది ఏ రొగాలు రావు
అదే మంచిది ఇప్పుడు పొయ్యి మీద వంటకాలే బాగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పుల్లలు కూడా రే పెంచి
ఆ కాకపోతే ఏమవుతుంది కొంచెం లేట్ అవుతుందే మో అంతే కదా తొందరగా బాగుండిద్ది అదే.
గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద తొందరగా ఉడికి
మరి ఇంకే ఆఇదో గ్యాస్ మీద కన్వీంట్ గా ఉంటుకుంటే కన్వీంట్ గా పెట్టుకుంటే కన్వీంట్ గా తొందరగా అయిపోయిద్ది.
ఉ అవును
ఇంకేం ఏంటి ఏం చేయాల అనుకుంటున్నారు ఇప్పుడు. చెప్పాలి మీరే ఇంతకుముందే మా మరదలు ఫోన్ చేస్తే మా మరదలతో మాట్లాడాను.
ఉ
పిల్లలు సత్తా యిత్తన్నారని చెప్ప. అంటుంది తెగ అల్లరి చేస్తారు వాళ్ళు తెగ సత్తాయి.
ఊ అవును
చిన్న పిల్లలు కదా వాళ్ళకేం తెలుసు
ఇంకేంటి ఏం లేదు సరే బాయ్
బాయా ఉమ్ బాయ్ అండి సరే.
రేపు కలుద్దాం.